హలో
ఆ అక్క
హ్ చెప్పురా
హ్ రేపటి నుంచి స్టార్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి పీజి
ఆ
అదే ప్రానార్థం అయితే చదువుడు అయితే ఇంకా స్టార్ట్ చేయ్యలే
అంటే మీకు ఇప్పుడు ఎట్లా లాంగ్వేజా లేకపోతే ను మెథడా
ఆ లాంగ్వేజ్ ఆక్క నాది ఇప్పుడు మేతాడికి ఎట్లా బి ఎడ్ ఉంది కదా
ఉంది ఉంది ఉంది మరి ఎట్లా స అంటే
నాయిస్ బాగాత్తందక్క
అంటే ఏమన్నా బి ఏడ్ యా
ఆ అట్లనే సెమిస్టర్స్ థియరీ కాకపోతే ఆ హలో అక్క వినిపిస్తుందా థియరీనే ఉం మొత్తం ఎగ్జాము కాకపోతే ఒకటే సబ్జెక్ట్ గురించి ఉం టది మొత్తం ఇప్పుడు తెలుగులో సాహిత్యం ఉంటది సంస్కృతం ఉం జాపదం ఉంటది గ్రామర్ ఉంటది కదా ఇండ్ల చానా పార్ట్స్ ఉంటాయి కదా అవన్నీ డివైడ్ అయితాయి
ఆ అక్క
చుండే మండే రోజు రికార్డ్ సబ్మిట్ చేసి వోచ్చినాము హ్ ఇగ రేపటి నుంచి ఎగ్జామ్స్
ఆహా
హ్ ఎగ్జామ్ కు ఎల్లడం హు అది ఇది కథకత ఉన్నాది మొ
మరి స్కూల్లో నువ్వు రాకపోతే ఎవరైనా
చెప్పిన సార్
చెప్ ఓకే అండి
మొన్న ఇగ ఎందుకంటే జాయిన్ అయినప్పుడు ఇప్పుడే చెప్పిన కదా నేను సార్ నాకు ఇప్పుడు టెట్ ఎగ్జామ్ ఉంది మళ్ళీ ట్వంటీ నుంచి ఇట్లున్నాయి నాకు ఎగ్జామ్స్ అంట సరే మేడం అన్నాడు మొన్న కూడా చెప్తాంటే సరే సరే అని చెప్పిండు సాటర్డే స్కూల్ కు పోతా అనుకున్నా కానీ పో రాలేదు ఇగ రేపడిది మల్ల ఒకసారి చెప్పన్నా లేకపోతే సరిపోతదా అని అర్థమయతాలేదు నాకు
ఆ చెప్పేసినవు కదా ఇంకెందుకు
హ్ గాదె చూస్తున్న కాని హాలిడేస్ ఇవి కావాలం అంటే మాత్రం ఏమంటానే లేదు సార్ పాపం ఓకే మేడం అని అంటాడు
ఇప్పుడు మన స్టడీ గురించి కదా
గట్ల
తిరుపతికి టూ డేస్ వెళ్ళినం గానీ టూ డేస్ మొత్తం హెడేక్ నాకైతే
అట్లనే ఉంటాది మొత్తం కానీ బాంటది తిరుపతి ఏదో ప్రశాంతమైనదో ఒ లోకంలోకి పోయినట్టే అనిపిస్తది ఎందుకంటే చుట్టూ ఫ్యాక్టరీ సిగానీ అవి ఇవి ఏ ముండవుగదా మంచిగ ఉంటది పీస్ఫుల్గా ఉమ్ ఇక్క ఇక్కడ నిల్చిన చోటు నుంచి ఎక్కడికి చూసినా ఆకాశమే కన్ కనిపిస్తది ఎక్కడ చూసినా ఆకాశమే కనిపిస్తది తప్ప ఇల్లులు అవి ఇవి కూడా ఏ కనిపి అయ్యో ఆనంద నిలయము
అ
ఇక్కడ నుంచి యూడు బిల్డింగ్లు కనిపిస్తున్నాయి ఇంకేమన్న కనిపిత్తన్నాయో ఆకాశం ఒక్కటే కనబడుతాందా
ఇక్కడ చూస్తే మనకు చుట్టూ మనకు ఫ్యాక్టరీ ఉంటది కాబట్టి
ఎంటకా
ఇక్కడ మనకు ఉంది కదా పెద్ద ఫ్యాక్టరీ
హ్మ్ అయినాయ మరి పనులన్నీ
అయిపోయినై ఇప్పుడే ఫ్రీ అయినా అయితే ఫోన్ చేసిన
అచ్చా
ఆ
పనులయతున్నాయి గాని ఇంగేన్నో అర్థం అయితలెదు కుడుతున్నావా అక్క ఇంక మిషను
అసలు నేను ఊర వెళ్ళే వచ్చిన ఊరెళ్ళి వచ్చినప్పుడు నుండి నేను అసలు స్టిచ్చింగ్ ఏమ అసలు ముట్టనలేదు ఇదే వర్క్ అయితుంది పోయేస్తున్నాయి కానుండి
హు
ఏదో ఒకటి ఉంటనే ఉంటుంది ఆహా కుట్టే ఉన్నాయ్
అన్
కానీ అవ్వట్లే
అవునా ఏమో అయితనే లేదు పనులు అయితున్నాయి కానీ నాయే ఉన్నాయి బట్టలు కుట్టుకునేటి నాయనేన్ గుట్టుకోకనే మస్తు రోజుల అయింది అట్లీస్ట్ ఆల్ట్రేషన్ చేసుకోనికి కూడా అయితేలేదుస
అవును దానికి కష్టమ అయిద్ది అది ఎవరికన్నా బయటి వాళ్ళకి ఇవ్వాలి
ఏంది
అదే ఇవి మన హెమింగ్ చేసేటివి
ఆ ఏ హెమ్మీంగ్ అంటే మమ్మీ చేస్తది నేను చెయ్య ఎప్పుడు మమ్మీ వేస్తది పిన్ని ఎత్తది ఓగా హెమ్మింగ్ అవన్నీ వేసుకుంటుంటే నాకు అయినట్ పనిగా నేను పెట్టుకున్న పంచాయతీలకు ఇంకా కూసకా హెమ్మెంగ్లు వేసుకుంటంట ఇగ గావు నాకు అంకట స్కూల్ ఆయ విజిదు ఉంటే ఇన్నిరోజుల నుంచి టెట్టుంటే
కిీంది దిగు దిగు దిగు ఇప్పుడే సుదికి బెడ్ ఇప్పుడే ఏసిన దిగు ఆ ఇం ఎటు ఎల్తడుతడిగా పెద్దోడా పెద్దోడు వచ్చిండు
ఉన్నడా ఇక్కన్నే హలో
కదా ఆ రోజు మేము ఎళ్ళేటప్పుడే అచ్చిండు
ఉమ్ స్కూల్ కెళ్తాండా మరిగా రేపటి నుంచి హలో
మండే నుండి పంపిస్తాం
రేపే కదా మండే
ఆ రేపు
ఎస్ స్టార్ట్ ఇగ మమ్మీ మూడ్
ఆ
పొద్దున్నే లేసుడు, బాక్సులు కట్టడు అచ్చే టైంకి స్నాక్స్ చేసి పెట్టుడు, నైటు హోం వర్క్లు చేయించుడు
ఉమ్ ఇంకా
బోరు కొడుతుంది
ఉమ్ ఇంగ రేప్
చదువుకోవాలే ఆ బోరెందుకియే ఇగ బోరు ఏందిగా ఫోన్లు చూసే టైం గుడ ఉండదు
అవును మరి ఫోన్ అల్లో
ఆ ఎక్కడ నేను తీసుకుపోతాన్న ఫోను కనీ యూజ్ చేయ్యద్దు స్కూల్లో వాయిస్ బ్రేక్ అయితుందక్క హలో హలో అక్క వినిపిస్తలేదు కొంచెం పక్కకు రావా హలో
అని ఇగర మున్నట్టుంది సరిగా జియో సిగ్నల్ రావట్లేదు మాకు అసలు అయ్యో రావట్ లో హలో